హలో అ
హలో మీ
చెప్ప్ మి
ఉహు ఈరోజు బార్ కోసార్ క్లాస్లో ఐడిఎస్ క్లాస్లో ఫ ప్రజెంట్ వేసుకుంటాన్నారా లార్ ఏమి చెప్పలే వాళ్ళకి అటెండెన్స్ డ్యాన్స్ బిండె వాళ్ళవి ఎల్లో టెన్నాలకు డ్యాన్స్ సార్ అన్ నేను నాక్ నాకు అందరూ నా మానుబా అందరు సార్ కూడా నా కలి చూస్ చూస్ చూస్ చూస్ పోతున్నాడు ఇం గమ్మన అయిపోత మరి ఏం తల్లి సక్రమంగా చెప్పని సార్ వళ్లూ డ్యాన్స్ చేసారంటే పర్మిషన్లు ఫ్లాష్ మప్కి పోయినారు అంటే లెటర్ ఆడా సరే పర్మిషన్ సరే లెటర్ ఆడాన సర్ నేను ఫోన్ చేసి అడుగుతా స ఆ సరే అడుగు తల్లి అన్నాను నేను కొమ్ను ఉన్నానా అడుగు తల్లి అంటమా కల్ నా కళ్ళ జూసి
అ
సార్ చేస్తా చేస్తా అని చెప్ చేసి చెప్తే ఎల్లరికి పెట్టినాము సరే పెడతాన్ని చూపియనా సరే అని మల్ చుప్ పిద్దామ అని పోతా అంటే ఎలారు ఆ నాకు ఉంది లే చూపిస్తాను అప్పుడు చెప్తుంది మీ
ఉమ్ వెట్టి పోవటము
ఓసిక్స్ అంటే కూడా నేను సర్ అదే ఫ్లాష్ మార్ప్ పర్మిషన్ సార్ అ చెప్ప కిరా అబ్బుడు పోచి తెల్లి అనా చేేస్తానా సార్ అంకుల్ పోతే మళ్ళీ చూపిద్దాం అనిపోతే అప్పుడు చెప్తాంది మే ఇంతవరకు చెప్పకండా మళ్ళా అటెండెన్స్ ఏహేస్నాక వేసినాలే తల్లి వాళ్ళకి కూడా అంట మే ఉమ్ సార్ సరే సార్ అంటి ఫి ఫైవ్ మినిట్స్ ఐపిచ్చేసా సారు ఇంగో రెండు పేపర్లేమో ఉన్నాయి అంతే ఈ వి ఎస్సు
ఏకిచ్చిపాము ఆళ్ళేమో ఒక నిమిషం మే వస్తా
హ్మ్ సరే
కైకు నాని కైకు నాని హలో
ఆమె
చెప్పు ఇప్పుడు
ఏం లా అంతే ఏం క్లాస్ లో ఏమి డెకరేషన్స్ కొదాం అనుకుంటుంది అయిపోనా
కాల్ అంటే చెప్తామని చెప్పి రా ఆ రోజు వాళ్ళు
హ్మ్ కు ఇంగ లేదండ్రి పోయింటయితే మేము ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ గా పోయినాము క్లాస్ కి సాయి జో శ్రీకర్నాథ్ అబ బ సాయి నాతో ఏందో మాట్లాడుతాంటే నేను మాట్లాడుతాంటే నువ్వు వచ్చిండే అదే ఫోర్టీన్ మినిట్స్ లేటు నేను చూసుకున్నాను మా అలా మాట్లాడుతాన్నవ్ గదమ్మాన
హ్మ్
కు ఈ రోజు నప్పటి నుంచి పోయినప్పటి నుంచి అమ్మో ఎందో అట్లా ఇట్లా అంటుంది ఇంకా
ఉ రజిత రజిత బిడ్డ ఇడ కూర్చొయిండిరి
మేము ముగ్గురము నేను రజిత లహరి కూర్చోయింటిమి
షీలేక్
సూత్ వచ్చింది ఆ పాప ఎవరొ ఆ పాప శిరీష దగ్గరికి కూర్చొయిండ వీళ్ళకు ఆప్సెంటే ఈ రోజు ఒక్కరు కూడా పర్మిషన్ దండిలా నందినీ మేడంము
ఏమంట ఆయమ్మకి ఆ ఎయామ్మెఏ పార్టిసిపేషన్ చేయమంటుంది ఆ ఎయామ్మె ఇలా చేస్తుంది
ఏమో పప ఫస్ట్ ఫస్ట్ కేవన్ అన్నాన పర్మిషన్ అనలేకు టుడే ఐ డోంట్ ఆక్సెప్ట్ పర్మిషన్ అప్పలిసమ్మా
గంటా
ఏం పాడు మాళ్ళ ఆ పాప ఏం కాని మాట్లాడలా గుమ్మున అయిపోయా.
హ్మ్
నిన్ చప్పదాం మనం వాళ్ళకి చెప్తాం అనుకునే మ మళ్ళ చెప్పన అనుకో మీకు ఎవరు చెప్పారు నిను పర్మిషన్ యక్సెప్ట్ చేయలేదు అని చెప్తే మళ్ళీ నా ఫ్రెండ్ అంటే మ నా మీద యడవస్తుందని నేను గమ్మ్ నా వెళ్ళాడు నినేం చెప్పాల చూపించ్చి మళ్ళా ఎపుడైనా వేపించుకోవచ్చు మళ్ళా వాళ్ళు చూస్తారు కా
మ్మ్ హ్మ్ బళ్లాకట్టలె తక్కువ వస్తాను మళ్ళీ వీళ్ళు ప్యాక్టరీస్ వాళ్ళకి ఎస్తార్లే అమ్మాయమ్ ప్రాబ్లమ్ ల్య
వాళ్ళకి ఏం పడుతు
మనం చెప్ మనం వాళ్ళం టార్గెట్ అయినాము అనుకో అంతే మల్ల
నాక్యల మె ముందే నన్ను అంటారు
మ్మ్ రేపు అని చెప్పన్నారు కదా పేరెంట్స్ మీటింగ్ ఈ రోజేమో
ఈరోజు పోస్ట్ పొన్
మ్మ్
ఏం పోస్ట్ ఫన్లో ఏమో
మీ కార్డు కరెక్షన్ చేయలే మీ మా క్యాబిన్ పోతే చేస్తాందంట ఆడు కూడా వైవా అడుగుతాందంటమీ
అడుగుతారు పోయే ఎట్లా
క్యాబిన్ లో మామూలుగా ఆయన వైవా అడగడు దడా కరెక్షన్ చేసేసి
ఆ
హ్మ్ సైలెంట్ అయిపోతు అదయ
అయిపోతారు మళ్ళా ల్యాబ్కి వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతారు ముందు సారి సార్ అట్లనే చేసినాడు ఏంది డేట్ అట్టా ఇంజనీరింగ్ మేడం పెట్టింది అన్ని పెట్టేసింది
హ్మ్
ల్యాబ్ అంతా ఖాళీ గా ఉన్నం ల్యాబ్ లో పెట్ట పెట్టొచ్చు కద రాసుకుంటాము ఆహా కరెక్టుగా ల్యాబ్ నుంచి వచ్చే సామనంగా అప్పుడు పెట్టింది అన్నీ లెవెను
లెవనా రాయాలమ్మా అయితే రేపు రేపు రాస్తాలే గుళ్ళో
ఉంట నేను వస్తా ఎప్పుడు నాకు నేర్ పిండి మీ అట్లా మా అబ్బాకి కూడా చెప్తే నేను
అడిగియ మా నానకి నేర్పి మంటేనా రేపే వస్తాది
రాండి మీరు అట్లా రాండి నాకు అట్లా నేర్పిద్రు మా అబ్బాకి చెప్తే నేను అందరు నేర్చుకునే సాను నేను తప్ప
మధ్యాహ్నం వచ్చేసింది కదా కాలేజ్ నుంచి మాల్ కల్చర్లని ఏపి ఏపిచ్చుకోని వచ్చినారంట చింతాను అని చెప్పి అ చెప్ మా నాన్న కడిగి చెప్పతాం ఏమి
హ్మ్ సరే
హ్మ్
చెప్తే మా అబ్బాకి ఇట్ల నేర్చుకుంటాను అంటే నేర్చుకో ఎప్పుడు వద్దన్నా హ్మ్ నేర్చుకుంటే కొ త్త స్కూటీ తీసిస్తా నేను అట్లయితే కాగాలంటేప్పుడు పోచ్చు ఎప్పుడు కావాలంటేప్పుడు రా ఎట్ల ఏ తిక్కవచ్చు అే స్కూల్లో తాళం దొరికి ఉంటాడ గుండకాయలో మాకు భయం ఉంటుంది ఈ రోడ్లో నేర్చుకోండి నల్ల గమ్మును కూర్చుంటా ని ఇంట్లో తోలకని ఉండే బంలు నేర్చుకునేది అంటే నేర్చుకో ఎక్కడా తొలద్దు కాని అంటే మళ్ళా అట్లయితే నేను ఒప్పుకొని పో ఆ రోడ్ నుంచి దదులుతా నేను అని చెప్పి అంటే ఈ టి నుంచి ఎక్కువ బండ్లు కదా అంత దిగల్లా అట్లంతా చెయ్యలా అని నాలు అం అ లేదు లేదు మా అబ్బాకి తెలుసు సప్పట్ చీర మా అన్నయ్య ఇలా అయితే ఎందుకంటే లేజ పనినికి అంత సెట్ ఇట్టుగావుగాని హై ఏ అంటాడు నాకంటే పొట్టిగాన్నాడు మే
అవునా నేను దీపా మా నాన్న బండ్లో కుచ్చా మా నాన్నలో చూడు అ పాపా ఎంత ఉందొ బండి తొల్తావుందో నీకెమే చూడుమే అ పాప ఫిఫ్త్ తో సిక్స్త్ తో ఉంటుంది అంతే
బండి తోలేటప్పుడు బరువు ఏమనిపిదు కదా మియా
కలేదు అప్పుడు ఏం ఉండదు అడా మీరు ఎప్పుడు ఆపుతారో అప్పుడు బరువు మీరు స్లోగా పోతా ఉండలా అంతే రైజె ఇవ్వకూడదు స్పీడ్ బ్రేకర్స్ ఇంగ వస్తుంది అనంగా కొంచం మో ఇ కొంచం దూరంలో ఉంటాం కదా అప్పుడే స్లో చేసుకోబండి
ఆ
స్పీడ్ బ్రేకర్ ఎక్కిన తర్వాత కొంచెం రైస్ చెయ్యలి అంతే ఆ పక్క దిగే కది ఎక్కువ తక్కువ చేసాం మన మధ్యలో నిలిచిపోతుంది బండి ఈ పక్కం కొ వచ్చేస్తుంది అని అంతే
ఆ
రైజ్ ఎక్కువ చేయగూడదు, స్లోగా మనం పోతాంటే అదే వస్తుంది అంతే.
ఫస్ట్ కొన్నాళ్ డూడ్ నేర్చుకుంటే అట్లా మా ఇబ్బతో ఇట్ల్ అట్లా ఉంటే నాకు టైం సెట్టు కాదు ఒగోసారి ఇగ అన్ నేనే నేర్చుకుంటే నేనే మస్ టాప్ దగ్గర బెట్టేసి బి గాల్ గాలని నేనేం తీసుకపోచ్చు మా యబ్బ చెప్తాడు అట్ల అంతా బాగానే ఉంటుంది. నేర్పి నువు నెర్ నేర్పిస్సే గదా మీరట్లా నేర్పించేస్ నేను నేర్చుకునే స్సా.
హాల్ డే నె లే
హ్మ్ ఎవరెవరు బెంట్రి
నేను మా అక్క వొదిన ఇంగో అక్క ఎవరో బా తిరి ఇన్లే షాప్ లే ఎంది ఎబ్బుడు మేము రంజాన్ బోయినా అసలు అన్ని షాప్ తియేదే లె, ఈ రోజు తిన్రి మేము నచ్చక బడ్లు
హ్మ్ ఈసారి ఎక్కడ పెద్ద ఏం బట్ పల్లే దా
అవు అవే వచ్చినయి మే మళ్ల నేను వేసుకుంటాను జూడు ప్లాజ్ డ్రస్సులు
ఆ
చిన్న పిల్లలక్గూడ అవే తూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్, తూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంట అవి.
బట్టల్ రేటె క్కువ యాడు జూసిన
నీకు ఓ డ్రెస్ ఫోటో వెడతాను నచ్చింద అది ఎట్లుందో జెప్పు, అది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జెప్పినారు.
హ్మ్ పెట్టు చూస్తా
మళ్లీ ఈ యాప్‌లో అయిపోయింది కట్ జేసేదా పడుకున్ ఆ